హలో
హలో
ఆ
బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు
బాగున్నాన ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదు వర్షం లైట్ గా పడతా ఉంది సో చికెన్ పకోడ వేసుకొని తింటూ అలా క్లైమేట్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాం
ఆహాహాహా ఒకే ఒకే ఒకే
ట్గా ఎజయ్ వర్షండుతాంది
ఇది ఈ పురుషోత్తమ మాసం కదా ఈ మంత్ ఏమి నాన్వేజ్ తీస్కోకండి మంచిది కాదు
ఓ అవునా
ఆ పురుషోత్తమ మాసం అంటే అధిక మాసం అంటాము జాస్ మాసం అదే అంటారు కదా
ఆహా ఒకే అంటే ఈ ఈ రోజేన స్టార్ట్
లేదు ఇంకా ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఈ రోజు ఒకటెతేది కదా ఆ పదహైద తేదీ వరకు ఉంది
ఒకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింద
పదహై రోజలులయితుంది ఇక పదహైదు రోజులు ఉంది
ఒకే ఒకే తెలీదు సో తినేస
క తెలియకుండ జరిగిపోయి ఉంటే నో ప్రాబ్లము ఇంక మీరు ఈ పదహద తేదీ వర నాన్ వెజ్ తీసుకోకండి తర్వాత కావాలంటే అది నీ ఇష్టము
హమ్
అంటే త్రీ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది జాత మాసం అంటారు సారీ ఆ పురుషోత్తమ మాసం అధిక మాసం
ఒకే ఒకే
సో ఇప్పుడ ఏమవుతుందంటే మామూలు ఎక్కువగా ఆ కృష్ణ ఇ విష్ణుకి ఇంకా అందరు స్వా అందరూ దేవుళ్ళకి ఇంక్కువ పూజలు చేస్త ఈ మంత్ అంత
ఆహా
మే సెవెంటీన్త్ నుంచి మే సేవంటేన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు
మే సెవెంటీన్త్ నుంచి ఆల్రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది
సో అందుకనేసి మనము అంటే ఎక్కువ పూజలు పునస్కారాలు అలాంటివి చేసుకుంటా ఉంటాము.
ఆహా ఓకే
మ్మ్ అప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి.
ఆహా
ఆ అదన్నమాట ఇప్పుడు నేను ఆ అదే ఇంకోసారి గుర్తు చేద్దాం అనేసి చెప్పినాను డేట్స్ అనమాట
ఓకే ఓకే ఇపుడు తెలీయద్న్నాకు అందుక్ కని చెప్పి ఇక్కడెవరూ చెప్పలేదు అంటే పెద్ద మన అంటే పండగల అంటే ఇక్కడ మనకి మెయిన్ శనివారాలు ఈ ఇవి మాత్రమే కదా తరు
శనివారంము ఓకే కాని ఎస్పెషలీ మీరు ఆ టాపిక్ మాట్లాడతాము. ఎస్పెషలీ మీరు అంటే ఆ మిమ్మల్ కంప్లీట్ గా మానీయమని చెప్పను గాని మనం తినేటప్పుడు చూడాలన్నమాట ఆ రోజు ఏంటి అనేసి ఈసా వారం ఒకటే చూసి సరిపోదు
ఒకే అయ్యయ్యో శనివారం కాదు నార్మల్ గా మామూలుగా శనివారాలు తినరు కాద్ ఆ
అదే నేను అనేది శనివారము అని చూస్నంత శనివారం తినకూడదు అన్న ఫీలింగ్ లేకుండా శనివారం మాన్ అంటే వార్మాట్ కే చూడకుండ అంటే మే బి ఆదివారం అనుకోండి ఎగ్జామ్ పుల్ ఆదివారం తినాలనుకుంటారు ఆదివారం తినచ్చు ఒకే నేన్ అన్లేదు అసల్ సారీ ఆదివారం ఓకే కానీ ఆ రోజు తిది ఏం వస్తుందో చూడండి ఏకాదశి వస్తుందా ద్వాదశి వస్తుందా అనేసి ఎస్పెషలీ
ఈ రోజు తినరు కదా
పవర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశం, మెయిన్ అవి
ఆ మా అక్క వాళ్ళు చెప్తూ ఉంటారు అందువల్ల తెలుసు నాకు ఏకాదశి అమావాస్య యాన్ అనేద్ మిగతా రోజులు ఏమో తెలియదు కానీ
దాని తర్వాత కూడా క్యాలెండర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నరసింహ జయంతి ఉంటుంది. ఒక్కొక్కసారి వామన ద్వాదశి ఉంటుంది ఒక్కొక్కసారి శ్రీరామనవమి ఉంటుంది శ్రీకృష్ జన్మాష్టమి ఉంటుంది ఆ నరసింహ జయంతి తి ఉంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ చదుకండి అదే ఏదైనా సరే ఒకసారి క్యాలెండర్ అప్పుడు చూస్తూ ఉండండి
యా తినే ముందు చూస్తూ ఉండాలి
ఆ మీరు ఆ ఈరోజు ఈరోజు పడుకునే ముందు రేపు రేపు ఏంటి స్పెషాలిటీ చూడండి అప్పుడు ఈజీ మీకు
ఉ ఎందుకు మన ఫోన్ లోనే ఉంటుంది కదా కాలెండర్ ఆడియా
ఆహా
ఆ ఆ ఫోన్ లో తెలుగు క్యాలెండర్ ఉంది కదా నా దగ్గర దాంట్లో చూస్తే సరిపోతుంది దాంట్లో కూడా అన్ని ఉంటాయి.
ఆ ఓకే ఓకే
ఇంకేంటి బ్రో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయా కమీకు
ఆ ఇక్కడ వర్షం అయితే పడలేదు
హ
నేను ట్రైన్ లో వస్తున్నప్పుడు అక్కడ కొంచ కొంచెం దూరం వరకు పడింది రక్వానం వరకు
హ్మ్ ట్రైనింగ్ అన్నారు ఏం ట్రైనింగ్ అది మీకా
టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అంటారు దాన్ని త్రీ వీక్స్ చేయ్యాలి
ఓకే
అది వన్స్ న ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేయ్యాలి అలాగా త్రీ వీక్స్
ఆహా త్రీ వీక్స్ ఫైవ్ ఇయర్స్ ఒకసారా
అవును ఇప్పు నేను జాల ఫోర్ ఇయర్స్ అయి ఫిఫ్త్ రన్నింగ్ కాబట్టి
మ్మ్ హ్మ్ హ్ ఏం బ్రో దాని వల్ల యూజ్ మన కి బెనిఫిట్స్
ఆ దానివల్ల బెనిఫిట్స్ ఏంటింటే ఆ హయిర్ స్టడీస్ అంటే జస్ట్ ట్రైనింగ్ అంటే మనం నాలెడ్జ్ అప్ అప్డేట్ చేసుకోవడానికి పిల్లలకి టీచింగ్ చేస్తాం కదా సో ల్యాటెస్ట్ ట్రెండ్స్ ల్యా టెస్ట్ గా ఏ టెక్నాలజీ డెవలప్ అయింది
ఉమ్
ఫర్ ఎగ్జామ్పిల్ త్రీ డి ప్రింటింగ్ అంటాం కదా
హుమ్
ప్రింటింగ్ అంటే ఏంటంటే మనం దేనైనా ఒక దాన్ని డిజైన్ చేసి ప్రింటింగ్ ఇచ్చినాం అంటే అది ప్రింట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న బాల్ అనుకోండి బాల్
ఉమ్
మనకెలా కావాలలో అలా డిజైన్ చేసుకొని ప్రింటింగ్ ఇస్తే ఆ బాల్ ప్రింట్ అయిపోతాది. ఇప్పుడు ఏంటంటే ఎంత టెక్నాలజీ డెవలప్ పోయిందంటే బిల్డింగ్ ఉంటది కదా బిల్డింగ్ బిల్డింగ్ నే వాళ్ళు ప్రింట్ చేేసేస్తారు. అంటే త్రీడీ ప్రింట్ లాగా ఉంటది ఒక రెండు మూడు రోజుల్లోనే అది ఆరాలే కాని బి బిల్డింగ్ బిల్డింగ్లే కట్టేస్తారనమాట్ ప్రింట్ చేసేస్తారు త్రీడి ప్రింటింగ్ అంటే ఏంటంటే మామూలుగా మనకి మీకు తెలిసి ప్రింటింగ్ అంటే ఏంటి మామూలుగా ఒక పేపర్ లో ఒక వైట్ పేపర్ లో ఒక అక్ష్ ఆ ఒక వైట్ పేపర్ లో నన్నకు నచ్చిన అది టూ డి ప్రింటింగ్ అంటాం టూ డి
హుమ్ టూ డి
త్రీ డి త్రీ డి ప్రింటింగ్ అంటే ఏంటంటే త్రీ త్రీ డైమెన్షన్స్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు కూడా ప్రింట్ చేసేయొచ్చు. ప్రింట్ అంటే అది అవుట్ పుట్ వచ్చేస్తుంది.
ఆహా
అలా మన డిజైన్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అది ఎంత్ త వరకు డిజైన్ అయిందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఒక కాల్ ఒండుకుంటానికొక కాల్ ఒక కాల్ లేదనుకోండి ఇంకొక కాలు ఆ చేయాలి అంటే వాళ్ళు మన అంటే ఎవరిదైతే పోయిందో వాళ్ళ నుంచి కణాలు తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఇంకొక కాల్ని డెవలప్ చేసి అటాచ్ చేసేస్తారు అట్ ట్ట డెవలప్ చేస్తారనమాట సో ఇంకో టేన్ టంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయా ఆ ఫ్యాన్ రెక్కల మనకు ఇష్ ష్టం వచ్చింట ఆ షేప్ లో మనం డిజైన్ చేసుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు
అదే వ్యాస్టీస్ వచ్చేస్తుంది అన్నమాట మనకి
అగా ఆ చాలా రకాలు ఉన్నాయన్నమాట ప్రింటింగ్ వచ్చేసి
ఉమ్ సో కొత్త వర్షన్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట అది ఏదైనా కానీ ఉమ్
ఇలా చేస్తా ఉన్నాము అంటే కొత్త కొత్త మిషిన్స్ ఏమి వచ్చినాయి వాటిని మన ఎలా వాడాలి
మ్మ్
అలాగ అనమాట ఇంకోటి ఏంట టే ఇప్పుడు మీరు మీకు కూడా తెలిసి ఉంటది ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఆటోమేటిక్ అయిపోయినమాట ఆటోమేటిక్ అంటే రోబోట్స్ వచ్చి వర్క్ చేస్తా
అవును అవును బ్రో విన్నాను నేను కూడా చాలా సార్లు చాలా దగ్గర
చేసే పని తక్కువ అనమాట ఓన్లీ ఆపరేట్ చేస్తారు ఇప్పుడు వెయ్యి మంది చేస్ సే పనులు ఒక బ్రోపో చేసి పడేస్తాంది
మ్మ్ అవును నేను హోటల్స్ లో కూడా ఒ సారి హోటల్ కెళ్తే ఫుడ్ తినడానికి అక్కడ రోబోనే వ మనం మెను ఇచ్చేసినమంటే రోబో వచ్చి సర్వ్ చేససి ఎళ్పోతుంది
ఎక్కడది ఏ ఏరి యాలో
ఇక్కడ మాకు దగ్గరలోనే
ఓకే ఓకే ఓకే ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ
ఆ దాని పేరే రోబో హోటల్ సంథింగ్ ఏదో పెట్టారనమాట అది రోబో వచ్చే మనం మెను తీసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు వెయిటర్ వచ్చేసి అది మనకి మెయిన్ మెనూ తెచ్ చేస్తుంది అనమాట అది చి అదే సర్వ్ చేసేసి థ్యాంక్ యూ చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఎల్ పోతుంది
ఓకే ఓకే చూడండి అంత డెవలప్ అయిపోయిందో సో అవును
మ్మ్
సో దాన్ కోసము అలాంటి టెక్నాలజీస్ అనమాట సో మాకేంటంటే ఇక్కడ ఏంటంటే ఇలా ఎలా చూపిస్తారంటే ఒక చిన్న మీరు అన్నట్టు రోబోలాగే ఉంటుంది అది ఆటోమేటిక్ గా ఆ ఒక జాబ్ని చేయాలనుకోంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక డిజైన్ చేయాలను అంటే డిజైన్ చేసి మళ్ళీ ఆ మిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ తీసుకొని దాన్ని అట్లే మిషన్ లో పెట్టి మిషన్ లో అది ఫినిషింగ్ అయిపోయి తర్వాత దాన్ని తీస్కొచ్చేసి మల్లా ర్యాక్ లో అరేంజ్ చేసేస్తుంది
ఇప్పుడు ప్రతిదానికి టెక్నాలజీ చాలా మారి పోయిందంట కద బ్రో అది ఆ సామాన్లు కడిగేదానికి కూడా రోబో వచ్చేసి ఉండాదన్
సామాన్లు కడిగేదానికి రోబో వచ్చింది అవును
అవును అన్నింటిలో ఆ వాషింగ్ మిషిన్ బట్టలేయడం అన్ని మనిషి చేసే ప్రతి ఒక్క పని అది చేయగలుగుతాంది అని చెప్పి ప్రూఫ్ చేస్తున్నారు కదా దాని వల్ల మనకి ఇప్పుడు బానే నే ఉంటుంది కానివ్వండి ప్రజెంట్ లో ఆ ఫ్యూచర్కి వచ్చే కొంది కే ఆ అంత పెద్దగా యూజ్ ఉండదని అనిపిస్తా ఉంది
అవును అవును మనం ఇక నీకు విచిత్రం ఏంటంటే అ ఒకాయన ఆ షుగర్ లెవెల్ పెరిగినయి బరువు పెరిగిపోతా ఉన్నాడు అని అంటే డాక్టర్ దగరిగ వెళ్తే ఆయన ఏం చేశారంటే ఒక సైక్లి ఇచ్చి సైకిల్ తొకమన్నాడు సో చిన్నప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనము సైకిల్ తొక్కడం వల్ల ల మన ఆరో గ్యంగా ఉన్నాం బాగున్నాం ఇప్పుడంతా కూడా చిన్నప్పటి నుంచి కార్లల్ల పోవడము స్కూటీల పోవడము మనం సైకిల్ తొక్కేది లేదు ఇప్పుడోడు పెద్దయిన తర్వాత ఆ షుగరు బిపీలు వచ్చినాయి హార్ట్ అదే సమ్ ప్రాబ్లమ్ ఉందిని పోతే వాళ్ళు ఏం చేశారు మళ్ళీ రిటర్న్ సైకిల్ ఇచ్చినారు సైకిల్ దొకరా బాబుని అనేసి
అవును
మన సైకిల్ వదిలేసి త మళ్ళ మనం డబ్బులు ఇచ్చి మరి సైకిల్ కొనుక్కుంటాం
అచ్చి తొక్కుకుండా ఉడం ఇంట్లో పెట్టుకని అదేదో మనం మనామే
రుబ్బురోల రుబ్బులో అదే రుబురాల్లోక రుబురోల్లో పచ్చలు కొట్టు కోవడము అప్పుడు బాడీ అలిసిపోతది దాని తర్వాత బోరు కొట్టడము వాటర్ తెచ్చుకున్నప్పుడు ఉ
అవును
అలాగా చాలా విష్ చాలా మనం తెలుసుకోవచ్చు అనమాట
కొన్నిటితో మనం పోల్చుకున్నా కూడా
ఆ